హలో
బావున్నారండి
ఆ అలో అలో
ఆ ఇనవడుతుందా
ఆ వినబడుతుందండి
ఎలా ఉన్నారు
మీరు బాగున్నారా
నేను బానే ఉన్నా
చెప్పండి మీకేమేమంటే ఇష్టం
నాకూ చికెన్ కూర అంటే ఇష్టం
ఉమ్
చికెను ఎట్లా చేస్తారంటే మేము చికెను తెచ్ కుంటే ఒక కోడి కోడి తెచ్చుకుంటాం ఎప్పుడు తెచ్చుకున్నా
ఉమ్ అవును
తెచ్చుకొని ఆ స్కిన్ స్కిన్ తోనే ఇష్టం నాకు ఎక్కువ
ఆ
స్కిన్తోని కోన్ని తెచ్చుకొని
మ్ ఎలా చేస్తారు దాన్ని ప్రాసెస్ చెప్పుండ్రి
చెప్పుండ్రి ఈ అందులో చె ఆయిల్ పోసి
ఉమ్
ఒక ఉల్లిగడ్డ సరిపోతది ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని కోసుకుంటము
ఉమ్
ఒక మూడు పచ్చి మిరపకాయలు కోసి అందులో ఏసి
ఆ
అందులో కొంచెం అల్లం పేస్ట్ ఎస్తాం
ఉమ్
కొంచెం పస్పేస్తాం
ఉమ్
ఇగ టమాటా కూడా ఏసుకోవచ్చు గనీ ఈ టమాట కూడా ఒకటేస్తాము
ఆ
ఎష్ణంకం ఇప్పుడు అది కోలే వరకు ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవచ్చు
ఆ
చికెన్లా మనము ఫస్ట్ పసుపేయాలి కడిగిన తర్వాత
ఉ
ఉప్పు
ఆ
కారం
ఆ
నూనె
ఆ
మసాలా
ఉమ్
పెరుగు కొంచం ఆయిలు బోసి కల్పుతాం
హ్మ్
కల్పినంకా అది కలుపుకొని డైరెక్ట్ గిన్నెలు ఏసేస్తాం. ఆల్రెడీ మనక్ ఉడుకుతాంది గా అందులో వేస్తాం
ఆ
ఏసి ఒకవేల మనం గంట ముందు కూడా నానబెట్టుకోవచ్చు.
ఆ పెట్టుకోవచ్చు
హ్మ్ గంట ముందు నాన్న పెట్టుకోకపోతే ఇట్లా
హు డైరెక్ట్ పోపుల్ ఎస్తే డైరెక్ట్ కడిగి ఏయచ్చు
ఇట్లా కలుపుకొని చేసుకోవచ్చు.
హు ఉమ్
వేసిన తర్వాత ఆ గిన్నెల ఏసీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఐదు నిమిషాలున ఫ్రై అయిన తర్వాత కొంచెం గ్లాస్ నీల్ నీలు పుల్సు ఎక్కువ కావాలంటే గ్లాస్ నీళ్లు పులుసు తక్కువ గావాలంటే అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి.
అ హ
పోస్కునంక ఆ
హ చెప్పండి
పోస్కొని మసిల్నంకా ఇంకో పది నిమిషాలు అయినంక కొత్తిమీ మల్లగాల పెట్టుకొని కొంచెం కొత్తిమీర్ ఏసీ దించుకోవచ్చు
ఊహు
ఇగ మనం ఇది వట్టన్నంతో తినొచ్చు. బగారా రైస్తో తినొచ్చు.
హ్మ్
బగారా రైస్ తోనైతేనేమో ఫస్ట్ మనం ఒక బాస్మతి గిలసాడ్ రైస్ ఉడకబెట్టుకోవాలి.
ఉ
పక్కబెట్టుకోవాలె
అవును
పెట్టుకున్న తర్వాతా ఆ ఫస్టు వాళ్ళ బాందిలో కొంచెం నెయ్యి ఏసుకోవాలె.
ఉ
నూనె కూడా ఏస్కోవచ్చు. నెయ్యి లేకపోతే ఈ ఒ పచ్చిమిరకాయ
ఉ
ఒ రెండూ ఉల్లిగడ్డలు చిన్న టమాటా
ఆ
ఒకా క్యారెటు
ఆ
కొంచం కోత్మీరు.
ఆ
ఇవన్ ఏస్కొన్ కలుప్కోవాలి. రెండు బాగరిత్తులు రెండు బాగరాకులు
అ బ బగరిత్ ఎక్కడి నుంచి ఒచ్చింది. ఆ బగార అంటే బాగ ఇష్టమ మీకు
అవును రెండు బాగారాకులు రెండు యాలకులు రెండు లవంగాలు రెండు స్టార్ పువ్వులు కొంచం సాజీరా
ఆ
కొంచం బగార పువ్వు
ఆ
ఏస్కోనీ మసిల్నంక ఇప్పుడు గ్లాస్ నానబెట్టుకున్నం గద దానికి గ్లాస్న్నర నీళ్లు పెట్కోవా పొయ్యా
అవును.
ఆ నీళ్లు మసిల్నంక ఆ బీరైస్ ఏయాలె.
ఆ
ఫస్ట్ ఫుల్లు మంట మీద అయి వెట్టుకున్నంక తర్వాత
ఆ
కొంచం నెయ్యి పొయ్యాలె మీద
ఆ
నెయ్యి పోషిన్ తర్వాతా ఇగ కొంచం అన్నం అయ్యే వరకు మరి చూసుకుంట ఉండాలి పొడి పొడి అయితది అన్నం. అయినంక దించేస్కొని ఇందాక చేసిన చికెన్ పరోటని తినేయడ
బగారకు చికెన్ బాగుంటది.
మీరెట్ల ఏత్తరు?
మేము వైట్ రైస్ ఏత్తం. వైట్ రైస్ ఏస్కోని వైట్ రైస్ చేస్కొని చికెన్ వండుకుంటం. ఇప్పుడు ఎండకాలంగా బగారైయితే కొంచం దాహం బాగేత్తదని అయితదని వైట్ ర రైస్ చేస్కొని చికెన్ వండుకుంటం.
మ్
చికెన్ ఆ ఫస్ట్ క్లీన్ చేస్కుంటం అక్కడ నుండి తిస్కచ్చుకొని క్లీన్ చేస్కునం మంచిగ వాటర్తోన్ కడుక్కొని ఉప్పు, పసుపేసి పోపేసి
పోపేసి డైరెక్ట్ గిన్నెల్నె ఏసేత్తము ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని ఏసి వెల్లుల్లి అంత ఏసి డైరెక్ట్ గిన్నెల్నె పోపేత్తం. ఏసి కల్పి కొంచం వాటర్ బయటిక్ అచ్చిన్ తర్వాత కారము, ఉప్పు కొంచెం ప
పచ్చి మసాలా. అన్నేసి కల్పుతం. ఫస్ట్ మంచిగ ఇట్ల వాటర్ ఇట్ల అస్తయ్ బయటికి.
మంచిగ ఉడుకంగ. కొత్తిమీరా అన్ని ఆ మిక్సీ లేసి చేసిన మస్ర మసాలా మసాలేత్తా. వేసే ఓ ప ఐదు పది నిమిషాలు ఉడికినంక దించి ఈ వైట్ అన్నంలో కలిపి. కొత్తిటాం నిమ్మకై పిండుకొని. అట్లా కూడా బాగుంటది.
ఆ పని కూడా చేయొచ్చా మీకు.
ఆహ్. చేయొచ్చు. ఫిష్ మంచిగా క్లీన్ గా కడుకొని. కానీ కడిగించుకొని తీసుకొచ్చుకోవాలి మనం. ఎక్కడైతే మార్కెట్లో కొంటామో. అవి తీసుకొచ్చుకొని మంచిగా ఉప్పు. నిమ్మకాయ విండి మంచిగా క్లీన్ చేసుకోవాలి.
క్లిన్ చేసుకున్నంక.
ఉప్పు కారము కొంచెం మెంతి పొడి మసాలా. మిరియాల పొడి అన్ని వేసి కలిపి పెట్టుకోవాలి.
ఒక ఎయిట్ టైమ్స్ తర్వాత.
ఉల్లిపాయ మంచిగా ఇట్లా గుజ్జులాగా అంతా ఇట్లా మిక్సీ పట్టుకొని. ఇగ అంత ఓ రెండు మూడు. చురకాలు మిరపకాయలు ఉల్లిపాయ పట్టుకొని. కరివేపాకు అన్ని పోపులు వేసుకొని మంచిగా. గోలిన తర్వాత. ఈ పిషేయాలా.
ఉమ్. చేపలు వేసి కొంచెం ఇట్లా గోల్నాంకా.
ఒక గ్లాసెడు. చింత పండు గుజ్జు పోయాలే. ఒక గ్లాస్ అడుకు గ్లాసెడు నీళ్ళు పోయాలి. చింత పండు రసం గ్లాసెడు పొస్తే. నీళ్లు గ్లాసెడు కొన్ని ఎక్కువ కూడా పొసుకోవచ్చు.
అప్పుడె మసాలాంగ కొంచెం మెంతి పోడేసి కొత్తిమీరేసి కొంచం మాసలేట్టినంక దించూ. సరిపోతుంది.
బాగుంటది. బాగా పల్సగోద్దు బాగా చిక్కగొద్దు. మధ్య రకంగా పులుసు పెట్టుకొని తినాలి. వైట్ అన్నం లకే బాగుంటది అది. సరే అండీ.
థ్యాంక్ యూ బాయ్.